హలో బాన్నావాన్ ఊ హు బాగున్నా చాలా రోజుల తర్వాత ఫోన్ చేసినావే
తిన్నారా
ఊ తిన్నా నువ్వు తిన్నావా
ఆ తిన్నా
ఊ ఇంకేం ఫ్రీగా ఉన్నావా
ఆ ఆ పోయామండి.
అంటే మన ప్రాజెక్ట్ టాపిక్ గురించి ఆలోచిస్తాన్న స్మార్ట్ బిల్డింగ్ కాన్సెప్ట్ ఎలా ఉంటుంది అని ఏమన్నా చేద్దామా వద్దా ఈ ఐడియా బాగుంటుందా అని
కలితాల బాగుంటాయి ది బాగా ఇంట్రెస్టింగ్ టాపిక్కే ఎందుకంటే ఇంకా స్మార్ట్ బిల్డింగ్ ఫ్యూచర్లో కూడా చాలా ఇంపార్ట అంతే కదా
ఆ ఆ అవును కానీ ఈ ప్రాజెక్ట్ లో ఏం పాయింట్స్ ఇంక్లూడ్ చేయాలో అర్థం అవ్వడం లేదూ కదా
అంటే ఫస్ట్ స్మార్ట్ బిల్డింగ్ అంటే ఏమి ఏంలేదు ఏం చేద్దాము
అంటే సే సెన్సార్స్ అండ్ ఆటో మిషన్స్ యూస్ చేసి యూస్ చేసే బిల్డింగ్స్ కదా అంతే కదా స్మార్ట్ బిల్డింగ్ అంటే
ఆ అదే అంటే ఆటోమేటిక్ లైట్ ఇక ఫ్యాన్స్ ఏసీ అట్లా కంంట్రోల్ అయ్యే లాగా ఇదం
అవును ఇంకా మనం ఇవంతా యూజ్ చేసే ఇంకా ఎలక్ట్రిసిటీ కూడా సేవ్ చేయడానికి యూస్ఫుల్ గా ఉంటుంది
చాలా ఎనర్జీ సేవ్ అవుతుంది ఎందుకంటే ఇంకా అది ఆటోమేటిక్ కదా ఓ
అవును అవును ఇంకా సోలార్ ప్యానెల్స్ గురించి కూడా చేద్దామా ఏమన్నా
ఆ సోలార్ ప్యానెల్స్ వాడితేనే బెటర్ ఎందుకంటే సన్ నుంచి వచ్చే హీట్ ద్వారా ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి మనకి బాగా సేవ్ అవుతుంది
మరి లైన్ వాటర్ హార్వెస్టింగ్ గురించి కూడా ఏమన్నా
అది కూడా విడుదమా
ఇంకా ఇంకా మన ప్రాజెక్ట్ స్ట్రాంగ్ గా ఉంటేనే కదా ఇంకా వాళ్ళ కూడా కొంచెం ఐడియా వస్తుంది ఓ మంచి నే చెప్తన్నారు లే వీళ్ళు ఇట్లా అట్లా అని
రెయిన్ రైన్ వాటర్ హార్వెస్టింగ్ కూడా పెడితే
ఆ ఆ ఇంకా ఇంకా వచ్చి స్మార్ట్ సెక్యూరిటీ సిస్టమ్స్ గురించి మట్ ఆ మ ఇంకా టెక్నాలజీ చాలా అడ్వాన్స్ గా అయిపోయింది కదా
అటమే
ఉ ఇంకా మరి స్మార్ట్ బిల్డింగ్స్ ఎక్కువగా ఎక్కడ ఉంటాయి
మీక్కడ సిటీస్ లోనే కదా ఎక్కువ ఉండేది
ఇంకా మెయిన్ గా హైదరాబాద్ ఇట్లో కూడా చాలా మోడ్రన్ బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ చేసినాడు అసలు హైదరాబాద్ ఎట్లా మారిపోయింది ముందు ఎట్లా ఉనింది ఇప్పుడు ఎట్లాందో
ఐటీ కంపెనీ ఆఫీసస్ చాల వచ్చ కదా మందు చాలత్ మత అయి
అ ఇంకా ఫ్యూచర్ లో నార్మల్ హౌసెస్ కూడా స్మార్ట్ థౌసండ్స్ గా మారిపోతాయి ఇంకా
టెక్నాలజీ పెరుగుతుంది కాబట్టి ఏ మాములే అన్ననే చూడలేను అది టెక్నాలజీ అనేది ఎక్కువ కాస్ట్ ఉ అందరు యూజచేయాలి. తగ్గితే చాలా మంది యూస్
ఉ ఊ ఇంకా వాయిస్ కమాండ్స్ తోనే లైట్స్ ఆన్ ఆఫ్ చేయడము రిమోట్ కంట్రోల్స్ తోనే ఆన్ చేయడం ఫ్యాన్స్ ఇవన్నీ జరుగుతా ఉంటాయి కదా ఇంకా చాలా కూల్ గా ఉంటుంది
అది చాలా బాగుంటది. ఎందుకంటే ఇంకా ముసలి వాళ్ళు తొందర వేసి తిరిగేస్తారు. ఆ త మసరం గ గబన్ ఊ వాళ్ళకి వాయిస్ కామెండ్ నైట్ ఆఫ్ అది ఎంత బాగుంటది
ఊ ఊ నువ్వు డ్రీమ్ హౌస్ డిజైన్ చేసి ఏం ఫ ఏం ఫీచర్స్ పెడతావు అంటే ఏమన్నా ఎట్లా ఐడియా ఉంటుంది. కదానికి
పైన సోలార్ ప్యానెల్స్ పెట్టి ఇస్తాను. నా మేరకుృషకిని బాగా విష కోచుంద స్మార్ట్ లాక్ సిస్టమ్ పెడు బ
ఊ
ఆటోమేటిక్ లైట్స్ ఫ్యాన్స్ అలా పెట్టేస్తంది
ఊ మంచి ఐడియా అండి ఇంకా సోలార్ ప్యానెల్స్ అంట ఇంకా కరెంట్ స్ ఎలెక్ట్రసిటీ బిల్స్ సేవ్ అవుతుంది మనం ఇ వేరే వాళ్ళ ఇవచ్చు ఎలక్ట్రిసిటీ తి
మరి నువ్వే ఎట్లా పెడతావు
నేనా ఒక పెద్ద నాకు ముందు నుంచి గార్డెన్ చాలా పిచ్చి ఇది పెద్ద గార్డెన్ దాంట్లో ఒక స్మార్ట్ ఇరిగేషన్ సిస్టమ్ పెట్టాలా అని అనుకుంటన్న.
అకడు
ఊ ఇంకా వాటర్ వేస్ట్ కాకుండా ఉంటుంది కదా స్మార్ట్ ఇరిగేషన్ సిస్టమ్ అయితే
అవును వాటర్ని మ రి ఉస్ చే చ్చా
ఊ అవును మరి ప్రెజెంటేషన్ ఎవరు స్టార్ట్ చేస్తారు. నువ్వు చేస్తావా లేకుంటే వేరే వాళ్ళు ఎవరైనా స్టార్ట్ చేసారా
నువ్వే స్టార్ట్ చేయి ఎందుకంటే కాన్ఫడెన్స్కో మాట్లాడుతాంటన్నావు.
ఉ నువ్ కాన్ఫిడె గా మాట్లాడతావు నేను ఏమంతగా మాట్లాడనలే నువ్వు మాట్లాడుతావు
మనీ కొంచెం టెన్షన్ అవుతది
ఉ ఓన్లీ స్టార్టింగ్ లో అంటే, ఒక టూ టైమ్స్ స్టేజ్ పోయినా పోయి మాట్లాడేస్తే అలవాటు అయిపోతుంది
స్టార్టింగ్ గుచనిస్తది ఇంకా ఫ్ లో లో వెళ్ళిపోతే ఇంకా ఏమి ఉండదు
ఇంకా నేను డయాగ్రామ్స్ ప్రిపేర్ చేస్తాం చార్జిపిటీలో బాగా ప్రాబ్ట్ ఇచ్చేసి వచ్చేస్తుంది కదా
మ్ వలాజా ఒక ప్రజెంట్ చేద్దాండి కొంచెం స్లైడ్స్ అట్రాక్టివ్గా పెట్టినాం అనుకో చూసే వాళ్ళకి వినడానికి వాళ్ళకి బాగుంటుంది, వీరైతే ఏమన్నా అ అదే వీడియోస్ పెట్
మ్ అనిమేషన్ కూడా యాడ్ చేస్తే కొంచెం అట్రాక్టివ్ గా కనిపిస్తుంది కదా
వాళ్ళకి వినాలని ఇంట్రెస్ట్ వస్తుంది చూస్తా అట్లా కానీ కానీ సింపుల్ గా ఉండాల మరి ఓవర్ ఉండకుండా
తె నేన్ జిగలు జిగేలుగా ఉంటే కూడా అంత బాగుండదు
అ మరి ఇంకా మీ ఎక్కువ కంటెంట్స్ చెసినా కూడా ఇంకా మరి ఫ్యాకల్ క్వశ్చన్స్ చె మన ఫది అలా కద
ఉ ఇంకా ఫ్యాకల్టీ క్వశ్చన్స్ అడిగితే ఆన్సర్ చేయాలాం ట్లా ఉండాల మంచిగా వాళ్ళు ఏం ని అడుగుతారు అసలు మన కాలేజీ ఇంకా దారుణం ఏ ని అడుగుత తరు
అదే మన ప్రాజెక్ట్ దాని గురించి టాపిక్ అని బాగా వెతికి సచ్చంది రప్పిపేర్ ఉం
అవు నిజమే
దాని అప్లికేషన్స్ అవన్నీ చెప్తే కొంచెం బాగుంటుంది
హ అను
హ
గ స్మార్ట్ బిడింగ్స్ ఎన్విరాన్మెంట్ బెనిఫిట్స్ గురించి కొంచెం డీప్గా పోయి అ అంత డీప్ గా పోతే ఒక ఒక టెన్ పాయింట్స్ నేర్చుకుంటే దాంట్లో ఫైవ్ పాయింట్స్ అయినా గుర్తుకుంటాయి కదా అవి చెప్తే కొంచెం వాళ్ళకి బాగుంటుంది వినే వాళ్ళకి ఓ విల్ తెలుసు ఈ టాపిక్ గురించి అని
ఇంకా ప్రాజెక్ట్కి మకి ఇంకా సెమిస్టర్లు యాడ్ చేస్తారు కాబట్టి మంచి మార్క్స్ రావాలి
వు విచారణ బాగా తెచ్చుకోవాల మంచిగా
డెబ లైన్ ఎప్పుడున్నారు
నెక్స్ట్ ఫ్రైడే ఏమో అంటా నిన్నారు ఇంకా డిసైడ్ కావాలి ఇంక ఫ్రైడేనే ఉంటుందిలే
ంతయితే మ మీ దగ్గర దగ్గర ఒక వన్ వీక్ ఎయిట్ డేస్ అక్కలా ఉంటుంది
హు అవును పైగా ఇప్పుడు హాలిడేస్ ఇచ్చినారు ఎవ్వరు అసలు కోఆపరేటే చేయలేదు ఏమైనా ప్రాజెక్ట్ చేద్దామ అంటే
మనమే ఒక గ్రూప్ క్రియేట్ చేసుకొని వ అలా అలాట్ చేస్తుకుద్దాము కొం కొంచెం ఈజీగా అయిపోతంది ఇంకా మరి రాసున్నా ఇట్లా అంటే టెన్షన్ టెన్షన్ తో ఏం చేయలే ప్రిపేర్ అవ్వలేము
ఉ అవును డై లి కొంచెం కొంచెం వర్క్ చేస్తే ఈజీగా కంప్లీట్ అయితుంది లాస్ట్ డే ని అంత వేసుకని కూర్చోకుండా
మరి ఎట్ల రేపు లైబ్రరీ లో కలుద్దామా ఒకేసారి
సరే ఆ సరే ఒకసారి ఏమన్నా దానికి రెఫరెన్స్ మ దొరికితే కలక్ట్ చేసుకుని అంత అనుపరి చేేసి పాయింట్స్ అంతా నోట్ డౌన్ చేసుకుని చేద్దాం ఇ నోట్స్ కూడా ప్రిపేర్ చెయాలి కదా ఇంకా
నోట్స్ ప్రిపేర్ చేద్దాం మరి గ్రూప్ లో పెట్టేద్దాము అంటే ఒక్కోరు ఏం చెప్పాలి అనేది ఇప్పుడే మనం డివైడ్ చేసుకుంటే కొంచెము అక్కడ ఎఫెక్టివ్ గా ప్రెజెంట్ చేయ పలం
అ
ఇకా అక్కడ మరి నువు చెప్ప నువు చెప్పు అనుకుంటా ఇంగ అయిపోతది
ఒక టెన్ టు ఫిఫ్టీన్ పాయింట్స్ అన్నా ఆ సరే సరే సరే రావాల గ్యాప్ లేకున్నప్పుడు కొంచెం బాగుంటుంది ఆ ఆలోచించుకునేకంత టైం లేదు లేకుండా తిని తర్వాత దిీ దీని తర్వాత అని ఇది రాసుకొని బాగా బై హైడ్ చేసేస్తే బాగుంటుంది
అే ఫీప్లా అనేలా ఉంటే బెటర్ మళ్ళీ అక్కడ నువ్వు చెప్పు నువ్వు చెప్పు అనుకుంటా
హు అవును నేను గూగుల్ లో చార్ట్ జిపిటీలో ఎఫర్ చేసి కొన్ని పాయింట్స్ రాసిన బాగున్నాయి చాలా హైలైట్ చేస్తాయి మన ప్రాజెక్ట్ ని
తర్వాత గ్రూప్ లో సెడ్ చేయ్యాలి చెకున్నా నే నేను రెఫర్ చేస్తే ఏమన్నా రాస్తాను
ఉమ్
హ
లాస్ే కూడా సెండ్ చెయి ఇంకా ఎన్పిటిఎల్ లో కూడా మనకి కొంచెం రిలేటెడ్ లో ఉన్నింది ఇంకా దాంట్లో ఆ వీడియోస్
అవును
మంచిగా కలర్ పెన్స్ యూస్ చేసి దాని హెడ్లైన్ ని హెడ్ ఇది చేసి హైలైట్ చేసి
సరే వుందునా
హ్మ్
హలో సరే ఉండు నారేపు కలుద్దాం బాయ్ బాయ్ కాయన